ఆ హలో చెప్పండి
ఆ మేడం గుడ్ ఈవెనింగ్ అం గుడ్ ఆఫ్టర్నూన్ అండి చెప్
ఆ చెప్పండి ఏలా ఉన్నారు బావున్నారా
ఆ బాగున్నాం మేడం మీరు ఎలా ఉన్నారు మేడం
బావున్నామండి మీరు ఏం చేస్తున్నారు
ఏం లేదు మేడం అట్టిగనే ఉన్నాము ఎక్కడ ఉన్నారు మేడం స్కూల్ లో ఉన్నారా మీరు
ఆవునండి స్కూల్లో ఉన్నాము ఇప్పుడు ప్రెజెంట్ లంచ్ లంచ్ ప్రిపేర్ చేస్తున్నాం
లంచ్ ప్రిపేర్ చేస్తున్నరా మేడం
ఆ ఇంక స్టార్ట్ అవ్వలే
అహా ఓకే ఓకే
లంచ్ ప్రిపేర్ చేసుకొని వచ్చేసాము స్టార్ట్ చేయాలి ఇం క అందరం కూర్చుని స్టార్ట్ చేస్ లంచ్ అవరు
ఆ ఎన్ని హవర్స్ ఉంటది మేడం లంచ్ అవర్ వన్ ఆఫ్ వన్ ఆఫ్
హాఫ్ అన్ అవర్ ఆ వ వన్ అండ్ హాఫ్ కాదండి హాఫ్ అన్ అవర్ ఇప్పుడు హాలిడేస్ కదా హాలిడేస్ కాబట్ ట్టి ఓకే వన్ అవర్ గూడ తినొచ్చు ఏం గాదు పిల్లలు లేరు గదా స్టూడెంట్స్ ఉన్నప్పుడు మాత్రం ట్వల్ థర్టీ టు వన్ వరకి అంతే
అంటే ఇయర్ స్టా అంటే అకడమిక్ అకడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాతా ఒన్లీ హాఫ్ అన్ అవరే ఉంటదా మేడం
ఆ అవునండి ట్వల్ థర్టీ నుంచి వన్ వరకే అండి అప్పట్లో తినేసేయాలి ఇంక
మార్నింగ్ ఎన్ని గంటలుకు ఉంటది మేడం స్కూల్ స్టార్ట్ ఎయిట్ థర్టీయా ఎయిట్కా
ఎయిట్ థర్టీ ఉండాలండి మేము స్కూల్లో టీచర్స్ స్టూడెంట్స్ ఎయిట్ ఫార్టీ ఫై కి ప్రేయర్ వాళ్ళకి
ఆహా
నైన్ కి క్లాసెస్ స్టార్ట్ అవుతయ్
ఊహూ లేట్ కమర్స్ ఉంటరా మేడం స్కూల్లో
ఆ ఉంటరండి ఇగా అది కామనే లేట్ కామర్స్ ఉంటనే ఉంటరు ఇంక వాళ్ళకు స్ట్రిట్గా వార్నింగ్ ఇస్తము వార్నింగ్ ఇస్తే తక్కువ అవుతారు అన్నట్టు
మళ్ళీ ఎన్ని గ మళ్ళీ ఎన్ని గంటలకు మేడం మళ్ళీ ఈవినింగ్
ఈవినింగ్ క్వార్టర్ టు ఫై ప్రైమరీ వాళ్ళక్ కి ఫోరో క్లాక్ కి మళ్ళి హైయర్ సెక్షన్ వాళ్ళకి క్వార్టర్ టు ఫై కి
హ ప్రైమరీ సెక్షన్ వాళ్ళకు ఫోరో క్లాక్ కు
హు
అంటే ఒన్లీ యూకేజి ఎల్కేజి
ఆ యూకేజి ఎల్కేజి వాళ్ళకి ఫోర్ వరకి
అహ ఓకే అడ్మిషన్స్ స్టార్ట్ అయినయ మేడం
ఏంటండి
అడ్ అడ్మిషన్ స్టార్ట్ అయినయా మేడం
అవునండి అడ్మిషన్ స్టార్ట్ అయి ఉన్నాయి మాకు ఎవరన్న ఉంటే చెప్పండి అడ్మిషన్స్ మాకు ఉ
ఎట్లుంటది మేడం మనది
ఫీ స్ట్రక్చరా అండి ఇది మనది శ్రీచైతన్య బ్రాంచ్ కదా అండి ఆ మొత్తం ఫీజస్ ఎక్కువనే ఉంటాయి థర్టీ టూ ఉందండి నర్సరీకి థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ స్టార్ట్ అండి థర్టీ టూ నుంచి స్టార్ట్
నర్సరీకి థర్టీ టూ దోసండ్ నుంచి స్టార్ట్ ఒక ఆన్ టే ఇయర్లీ ఇప్పుడు ఫస్ట్ అంటే ఇయర్లీ ఇప్పుడు ఒకవేళ చూడండి మేడం నర్సరికి థర్టీ టు అంటే ఇప్పుడు ఓరియాది స్కూల్ ఫీజ్ ఏనా లేకపోతే ఇంకా వేరే
ఓన్లీ స్కూల్ ఫీజ్ అండి స్కూల్ ఫీజే అంత ఉంది బు బుక్స్ వేరు మళ్ళీ మళ్ళీ వెహికల్ రీ బస్ చార్జెస్ వేరండి లోకల్ వాళ్ళకి నాన్ లో పిల్లలకు అయితే బస్సుకు మరి ఏరియాని బట్టి వాళ్ళ ఫీజెస్ వేరే ఉంటాయండి వీళ్ళు థర్టీ టూ అంటారు గానీ కన్సషన్ అనేది ఉంటదండి వీళ్ళకి కన్సక్షన్ అనేది ఇస్తారు ఆ థర్టీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఇట్లా ఏదైనా ఫెస్టివల్స్ ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఇస్తారండి
ఓహో ఓకే అ అక్కడ అక్కడ నీయర్ లో మనకు అంటే ప్రైజ్ అనేది ఇట్లా ఆఫ్ కూడా నడుస్తది అన్నట్టు
అవునవునండి నడుస్తది
ఇప్పుడు పర్ ఇయర్లీ ఎంత పెరుగుతుంది మేడం అంటే ఇప్పుడు ఎల్కేజీ వాళ్ళకి థర్టీ టూ థౌసండ్ ఉన్నది ఒక వేళ యు యూకేజీ వాళ్ళకు థర్టీ టూ అయితే ఎల్కేజీ వాళ్ళ ఎంత ఉండదు మేడం అంటే పర్ ఇయర్లీ ఎంత పెరుగుతది మేడం
ఆ ప్రైమరీ సెక్షన్కి టూ ఫిఫ్టీనా మళ్ళీ నర్సరీ ఎల్కేజీ వాళ్ళకి ఫిఫ్టీన్ ప్రైమరీ వాళ్ళకి టూ థౌసండ్ మరి హైయర్ వాళ్ళకి త్రీ థౌజండ్ పెరుగుతది అండి ఇయర్లీ ఇయర్లీ ఫీజ్ అనేది పెరుగుతుందండి
అదే ఇయర్లీ ఎంత పెరుగుతది మేడం
అదే క్లాసెస్ వైజ్ గా ఫీజ్ అనేది పెరుగుతది అండి ఇంకా
ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ క్లాస్ వాళ్ళకు ఒక థర్టీ త్రీ ఉన్నాయి అనుకోండి అతను సెకండ్ లోకి వెళ్ళే వరకి ఎంత అయతది మేడం మళ్ళీ
సెకండ్ వాళ్ళకి ఇప్పుడు టూ థౌజండ్ పెరుగుతది టూ థౌజండ్
ఓకే అకాడమి ఇయర్ కు టూ థౌసండ్ పెరుగుతది మేడం
ఆ అవునండి టూ థౌజండ్ పెరుగుతది అండి
టెన్త్ వాళ్ళకి ఎంత ఉన్నది మేడం ఇప్పుడు
టెన్త్ వాళ్ళకి మ్యాగ్సిమం ఫిఫ్టీ సిక్స్ ఉందండి
ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ తమ్మనర అవి ఉంటాయా మేడం సిస్టమ్స్ మొత్తం అంటే అవన్నీ ఉంటాయా మేడం మొత్తం
ఆయ్ మ న సార్ ఏమన్నరు
సిస్టమ్ సిస్టమ్స్ ఉంటయి గా మేడం అంటున్న
ఆస్టోమేటికలీ ఉంటదిమా సిస్టమ్స్ కూడా ఉన్నాయి కంప్యూటర్ ల్యాబ్ ఉంది ఆ మాకి హ్యాండ్ రైటింగ్ లుసిడ హ్యాండ్ రైటింగ్ నర్సించడ సపరేట్ టీచర్ వస్తారు కరాట్ ట మాస్టర్ వస్తారు డ్యాన్స్ మాస్టర్స్ వస్తారు అన్నీ ఉంటాయి అది మొత్తం ఫీ స్ట్రక్చర్ లోనే మొ మొత్తం అయిపోతుందిండి ఇంకా మళ్ళీ దానికి సపరేట్ ఫీజ్ అంటూ తీసుకోరు మొత్తం ఫీజ్ అంటూ దాంట్లోనే ఉంటదండి
మ్మ్
అయితే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు యాన్యువల్ యాన్యువల్ డే ఆయాన్యువల్ డే అయితదా మేడం ఫర్ ఇయర్
ఆ లేదండి మాకు యాన్యుల్స్ అనేవి ఫేర్వెల్స్ అనేవి శ్రీ చైతన్యా లో చేయ్యరు ఓన్లీ మనకి ఇప్పుడు ఫెస్టివల్స్ ఉంటాయి కదండి ప్రతీ ఫెస్టివల్ గ్రాండ్ గా చేస్తారండి మళ్ళీ యాక్టివిటీ పర్పస్ గా మనకి సైన్స్ వేర్ అలాంటివి గ్రాండ్గా చేస్తారండి ఇగ ఆన్యువల్ డేస్ అనేవి చేయరు మళ్ళీ ఇండిపెండెన్స్ డే పబ్లిక్ డే అవే ఇంక అ మొత్తం గ్రాండ్ చేస్తారు అన్నట్టు ఇంక
ఓకే అంటే ఇప్పుడు ఎలా అంటే మేడం ఇది మన హోలీ వచ్చినా లేకపోతే బతుకమ్మ ఉన్నా
ఆ అన్నీ ప్రతీ ఫెస్టివల్ కూడ గ్రాండ్గా జరుగుత్ తుందండి ఇక్కడ అంతే ఇంక అంటే పిల్లలకు తెలిద్ చేయాలి అనేసి ప్రతి ఫెస్టివల్ గురించి ఏది ఎలా జరిగింది ఎందుకు స్టార్ట్ అయింది సొ దాని గురించి తెలియపరుస్తరు ఇట్లా
దానికేమన్నా చార్జెస్సు అంటే ఇప్పుడు ఒకవేళ యాక్టివిటీ ఉంటే మనకు దానికేమన్న చార్జ్ ఎసి ఇస్తరా మేడం మరి వెళ్ళి వేరే అందులోనెనా
లేదండి దీనికి అమౌంట్ ఒస్తది చార్జ్ వేరే అమౌంట్ వస్తది మనకు సెంట్రల్ ఆఫీస్ ఆఫీస్ నుంచి వాళ్ళే ఇస్తారండి ఇంక అమౌంట్
ఆన్ అంటే మన స్టూడెంట్స్ ఎమన పే చేసిరా అని అడుగుతున్న మేడం
హా స్టూడెంట్ వైజా మేము స్టూడెంట్ దగ్గర నుంచి తీసుకోం మేం కూడా
హా అదే అడుగుతున్నరు
అమౌంట్ ఏం వాళ ఏం తీసు కోం ఇంక వాళ్ళకి ఫీజ్ లోనే మొత్తం అయిపోతది మధ్యలో ఎగ్జామ్ ఫిజ్ అనేేసి మళ్ళీ దా ఇండిపెండెన్స్ డే కి తీసు కరమ్మనేసి ఏమి చెప్పడం ఉండదండి ఇగ మొత్తం మొత్తం స్కూ
అంటే అకాడమిక్ ఇయర్ లో మన దగ్గర ఏంటిదంటే గ్రీనరీ డే యెల్లో డే ఆ ఆ ఆ అదే గ్రీనరీ డే యెల్లో డే ఫ్యాక్స్ పెట్డుడు అది మా సంథింగ్ పేపర్ షెడ్ తోని తయారు చేయడం అవన్ని ఉంటయి గా మేడం ఆర్ట్స్ క్రాఫ్ట్స్ ఆర్ట్ ఆర్ట్స్ క్రాఫ్ట్స్ అదే ఆర్ట్స్ క్రాఫ్ట్స్ దానికేమన్నా అంటేమన్న ఎక్సట్రా ఏమన్న పిల్లగాళ్ళ దగ్గకి ఎళ్ళి ఎమన డబ్బుల్ లేవని తీసుకుంటరా స్టూడెంట్స్ దగ్గరకెళ్ళి అడుగు తున్న మేడం అలా
లేదు మే లేదు లేదు తీసుకోము మొత్తం ఇగ మాకే ఒస్తది అమౌంట్ వస్తది గదా ఆ అమౌంట్ లోనే మెమె తెప్ తెప్పించుకుంటాం అన్ని బెల్లూన్స్ అవి ఇవి అని మేమే తెప్పించుకొని మేమే చేసుకుంటున్నావ్
అంటే ఒక్కసారి స్టూడెంట్ అనేది ఒక అమౌంట్ పే చేసినా అంటే అంటే వన్ ఇయర్లీ వరకు తన్ దగ్గర ఏం అడుగరు ఇగా
ఆ ఏం అడగరండి ఇగ మొత్తము స్కూల్లో నుంచే మేము
ఎగ్జ్ ఎగ్జామ్ ఎగ్జామ్ ఫీజ్ కూడ అందులోనే కదా మేడం
ఆ మొత్తం ఇందులోనే ఇంక మళ్ళీ తీసుకోరు సార్ ఇంక మొత్తం బుక్స్ నోట్ బుక్స్ అన్ని వచ్చేస్తయ్ మొత్తం ఇగ సెపరేట్ అన్నట్టు నోట్స్ బుక్స్కి అయితే వేరే బట్ ఫీజులు మాత్రం అంతే ఇగ థర్టీ టూ ఉంటే దాంతో ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఇస్తరు అన్నట్టు అంతే ఇంక బ్లూడే రెడ్డే కి ఆ ఎవరైన ఇంట్రెస్ట్ ఉంటే స్టూడెంట్స్ కి పేరెంట్స్ ఎం ఆయన ఇంట్రెస్ట్ ఉంటే వాళ్లే డ్రెస్ చేంజ్ చేసుకొని ఒస్తారు అన్నట్టు ఇంకా వాళ్ళకి చెపేస్తాం ఇంకా వాళ్ళకి ఈ గేటప్ ఈ గేటప్ అని చెప్పేస్తము మిగతా డెకరేషన్ పర్పస్ మొత్తం మేము చూసుకుంటం అండి ఇంక
ఓకే మ్యామ్ అంటే ఇప్పుడు ఏమైన్న ఉంటది ఏమన్ ఏమన్న ఒకేషన్ ఉంటే ఏమన్నా డ్రెస్స్ దేమన్నా ఆ గ్రీన్ గ్రీన్ ది రెడ్ ది యెల్లో డే ఇలా ఏమన్న ఉంటే గనక ఇల ఇలా ఏమన్న ఉంటే గన ఫస్ట్ ఏమన్న ఇన్ఫార్మ్ చేస్తరు ఎవ వరెవరే ఇంట్రెస్ట్ పేరైన చెప్తారు అన్నట్టు
అ అవునండి అవును హ్మ
అవును ఆ అయితే వాళ్ళింటికా వల్ల ఇంటి కడనుంచి వాళ్ళు రడీ అయ్యి ఒస్తరు
ఆ రడి అయ్యి ఒస్తరు ఇంకా హ్మ కనీ కొందరూ చాట్స ఏమన్నా ఆ హ్మ చెప్పండి మళ్ళీ ఏమైన ఇంక కొంత సమ్ చిల్డ్రన్స్ సమ్ స్టూడెంట్స్ టు పేరెంట్స్ ఆ పేరెంట్స్కి ఇప్పుడు కొంచెం విల్లు అవ్వదు వాళ్ళు గవర్నమెంట్ టీచర్స్ జాబర్స్ ఉన్న వాళ్ళేగా మాకే చెప్పేస్తే ఇగ మేము ఇక్కడ వాళ్ళకి రడీ చూసేసుకుంటాము మొత్తం మేమే చూసుక్ కుంటాం అంటే ఇంక కేరింగ్ అనేది బావుంటది మాకు నర్సరి ఎల్కేజి యూకేజి వాళ్ళకి ఈవెన్ థో మేము టిఫిన్స్ కూడా పేరెంట్స్ అలౌట్ ఉండదండి మొత్తం ఆయమ్మ వాళ్ళే చూసుకుంటరు ఆయమ్మ వాళ్ళే తినిపిస్తరు ఇంక మొత్తం పడుకోబెట్టడం తినిపించడం మొత్తం వాళ్ళే చూసుకుంటారు పేరెంట్స్ అలౌట్ ఉండదు చిన్న పిల్లలకు గదా పేరెంట్స్ వచ్చి తినిపియాలి పెన్ పిల్లలు వినరు అదేం ఉండదండి మొత్తం టిఫిన్ ఇచ్చి పంపించేయడమే వాళ్ళకి
ఓ ఓకే ఇప్పుడూ ఎ మనా అప్రాక్సిమేట్ ఎంత మంది స్ట్రెంత్ ఉంటరు మేడం మనకి స్టూడెంట్స్
మా కిప్పుడు ఫోర్ హండ్రెడ్ ఎబో ఉన్నారండి ఈ ఇయర్ హండ్రెడ్ ఎన్ ప్లస్ అడ్మిషన్స్ అయ్యాయి మేబీ బ్రాంచ్లో ఇప్పుడు మేబి జూన్నె జుల్ ఎండింగ్ వరకు మేబీ ఇంక అడ్మిషన్స్ అవుతయ్ మొత్తం సిక్స్ హండ్రెడ్ అవుతార్ అనుకుంటా అండి ఈ ఇయర్
ఈస్ ఈసారి ఇంక త్రీ హండ్రెడ్ మెంబెర్స్ జాయిన్ అయ్యారా మేడం
ఆ ఆ అలా త్రీ హండ్రెడ్ మెంబర్స్ అంటే ఇంక మనకా ఈ ఏరియాని బట్టేసి కెపాసిటిని బట్టి అన్ని అడ్మిషన్స్ కొంచెం ఇబ్బంది అవుతుంది కా ప్రైవేట్ స్కూల్ కదండి కొంచెం ప్రాబ్లమేటింగ్ ఫేస్ చేయాల్సి వస్తుంది బట్ స్టార్ట్ దీన్ని చూసి కొంతమంది పేరెంట్స్ ఇంట్రెస్ట్ ఉన్నారు కొంచెం టైం పడు తది గానీ స్కూల్ అయితే బాగా రన్ అవుతుందండి మంచిగా రిజల్ట్ వచ్చింది మాకు టెన్త్ ది గూడా
ఈస్ యా ఈస్ ఈస్ ఈసారి ఎన్ని అడ్మిషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది మేడం అంటే కొత్త వారు
ఇంకా ఇప్పటికీ హండ్రెడ్ ప్లస్ అయ్యాయి ఇగా అప్ మళ్ళీ జూన్ ఎండింగ్ అగస్ట్ వరకి మాకి ఇంకా హండ్రెడ్ అవచ్చు ఆవుతే
హన్ ఇంకొక్ ఇప్పుడు హండెడ్ ఆల్రెడీ అయ్యాయి ఇంకో హండ్రెడ్ అయ్ చా అయ్యే హండెడ్ ఛాన్స్ ఉన్నది ఇంకా
ది ఉందండి
ఇంగోది మేడం స్కూల్ మంచిగా స్కూలు మంచిది మేడం అంటే స్కూల్ అంటే హైయ్యర్ స్టడీస్ కైనా లేకపోతే మనం ఏంటిదంటే ఫస్ట్ నుంచేల్లి కూడా స్కూల్ అనేది బ్రాండ్ చానా పెద్దది గదా మేడం
అవునండి ఇది మాకు మొత్తం ఇగ మళ్ళ సిలబస్ అనేది మూరు ఎక్కడికెళ్ళినా కూడా అదే సిలబస్ అదే వీక్ లో అదే సిలబస్ జరుగుతాంది ఇప్పుడు స్టూడెంట్స్ ఇక్కడ నుంచి వేరే ఊరికి ఎళ్ళారు లా షిఫ్ట్ అయ్యింది అనుకోండి వాళ్ళకి అదే స్కూల్లో జాయిన్ అవ్వాలి అంటే సెలబస్ ఏం టెన్షన్ ఉండ దుఅదే సిలబస్ రన్ అవుతది అన్నీ బ్రాంచెస్ కి హ్మ్ ఆల్ ఇండియా లో వాళ్ళు షెడ్యూల్ ఇచ్చేస్తారు మాకు ఆ షెడ్యూల్ ప్రకారం ఆ డేట్ లోనే మేం ఆ సిలబస్ కంప్లీట్ చెయ్యాలి ఆ టైం లోనే నోట్బుక్స్ కంప్లీట్ చెయ్యాలి రీడింగ్ డేటింగ్ స్కిల్స్ నేర్పించాలి మొత్తం అదే జరుగుతది అన్నట్టు వేరే ఏం జరగదంటం ఉమ్ అలా జరుగుతుందండి
ఆవ్ ధన్యవాదాలు మేడం మీతో మాట్లాడి
ఆ ఓకే అండి చాలా చాలా ధన్యవాదాలు ఓకే